హలో నేను ఈ మధ్ విద్యానే తిరుపతికి పోయేసి ఒచ్చిన అనమాట దాని గురించి చెప్దామని నీ నీకు
ఆ సరే ఇప్పు తిరుపతి పూరు
పోయినావా ఎప్పుడనా తిరుపతికి
ఆ నేను వెళ్ళా మా నేను మా అమ్మ నాన్న వాళ్ళతో ఎళ్ళా ఓసారి
నచ్చింద మరి నీకు తిరుపతి
ఆ చనా ఎందుకంటే ఆ అక్కడ చూడ్డానికి వె వె బాగా మంచిగా ప్లెజెంట్ గా ఉంటది ఎన్విరాన్మెంట్ బా మంచిగుంటది
ఆ మీరు మెట్ల్ ఎకి పోయినారా లేదంటే ఎట్లా ఆ బస్ లోనే పోయినారా
బస్సులో గాదు మే మేం మెట్ల ఎక్కె వెళ్ళాం ఆ ఎందుకంటే ఆ మంచిగా మాట్లాడుతా వెళ్తా టైం స్పెండ్ జేస్తా ఫ్యామిలీతో అని కాబట్టి ఇట్ల
ఆ ఆలిపిరిమెట్ల నుంచి పోయేటప్పుడు ఇప్పుడు బాగా అంతా చూసుకుంట అక్కడ అంత చుట్టూ జిం జింకలు అవి నెమళ్లు అన్ని కూడా కనిపిస్తా జంతువులు చానా బాగా అనిపిచినయ్ క
ఆ చనా బాగా అనిపించింది మాకు నాకి మా కాకి అయితే ఆ వేం మీ బీర్స్ కనిపియ్ కన్పడ్నాయ్ ఆ మళ్ళీ ఇంకా జిం జింకలు కనపడ్నాయ్ మంచిగుండిందా ఏ పెట్నం
ఇక్కడ ఉన్న అ మల్స్ కి ఆగన ఫీడ్ చేయ్యకూడదు ఏమి ఇవ్వకూడదు అని చెప్తారు కదా
ఇక్కడ ఆల్రెడీ కొంతమంది అట్లా ఆ అరటి పనులు తిని చుపిస్త ఉన్నారు ఉడత లకి అట్లా ఆ జిం జింకల్కి ఎలా ఇంగా మేము దాన్ని చూసి మాకి కొంచెం జాలి కలిగి మేము పెట్టాం
ఆ మీరు ఎంతసేపిట్లో ఎక్కేసింటారు కొండ
ఆ మా ఏ టూ అండ్ హఫ్ ఆ టూ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ పట్టింది. ఎగ్జాక్ట్ గా మీక ఎంత పట్టింది మీరు వెళ్ళారా ఎప్పుడన్నా
ఆ కానీ ఎక్కువ టైం పట్టింది నాకైతే చాన్స్ అయిపోయికినా
ఆ కొంతమంది తందరగా వెళ్తారు కొంతమంది లేట్ళ్తే
ఆ కానీ కొండ మీంద పోయిన తర్వాత ఇంకా అంత అసలు ఇంకా చూడడానికి చూసే అంత అందంగా ఉంది అది
చానా బాగుంటా ఉంటది కదా
ఆ
ఆ నాకు ఫస్ట్ టైం మా అమ్మ నాన్నలతో వాళ్ళతో మా అక్క వాళ్ళందర వెళ్ళాము బామ్ చాలా బా అది ఎప్పటికీ గుర్తు గుర్తుండిపోయే మూమెంట్ అది.
ఉ ఎందుకు మాక్సిమం అందరు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఇ చుట్టుపక్కల ఉన్న అందరు కూడా తిరుపతికి వెళ్ళాలా అట్లా ఇట్లా అంటారు. మీకేమన్నా తెలుసా అది
ఆ దాని గురించి అంతేం తెలియదు కానీం మంచి జరుగుతుంది. దేవుడు కొంచెం అట్లానేం తెలుసు అంతే
ఆ ఇంకా అక్కడ ఒక కొండ కూడా ఆ దేవుని రూపంలో ఆ దేవుడు అ అక్కడ ఉన్నట్టే కనిపిస్తా ఉంటది.
మా నాకి మా నా మా నాన్న చూపించినాడు ఫస్ట్ టైం అది నిజంగానే నమ్మలేక పోతాం స్తున్న దాన్ని అలా ఆక ఆకారంగా ఉన్నది ఎగ్జాక్ట్ గా అంటే సేమ్ గా
ఆ
బా మంచిగా అనిపించింది అది నేను నిజంగా చూసాను చూసిన వెంటే నమ్మలేకపోయినా నీ నువ్ ఫస్ట్ టైమ్ ఎలా చూ అంటే నువ్వుంతకు నువ్వే గుర్తుపట్టావా లేదంటే ఎవ అని చెప్పి
లేర్లే నా కూడా ఇంతకు ముందు అక్కడకి ఎల్ ళండే వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పింటేనే తెలిసింది లేకపోతే అదంతా ఏం తెలిదు అది కూడా మేము బస్సు లో వెళ్ళేటప్పుడు చూసినాము అక్కడ ఆగి అట్లంతా ఏం చూడలేదు కానీ అది అది స్ట్రక్చర్ మాత్రం అది చూసినాంకా వీరంతా చెప్పినకా అదంతా నిజంగానే మళ్ళీ దేవుడిని చూసినాంకా కూడా అప్పుడు అదంతా ఒకటే లాగు ఉంది కరెక్టే అని అనిపిస్తుంది అసలు
అవును అంతే మీరు ఆ ఎలా వెళ్ళరు శ్రీ దర్శనం వెళ్లారా లేకపోతే అ ఇట్లా
ఆ ఫ్రీ దర్శనం క వెళ్ళ నాం మేము వెళ్ళేటప్పుటికి ఇది టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇచ్చేది లేకున్నా క్లోజ్ చేంటారు చాలా క్లోస్ ఎస్ న్నారు ఇంకా అందుకని మేము
మీకు మీకు సాధారణంగా ఎన్ని గంటలు పట్టింది
దర్శనానికి చాలా సేపే పట్ంది మార్నింగ్ ఎప్పుడో ఆ షెడ్ లోకి వేసిన అదొక్కటే నాకు నచ్చిందంటే తిరుపతిలో ఆ షెడ్ లోకి వేసేసి వదల్నే వదలకుండా బయటికి ఎంత సేపు అంటే అంత సేపు అక్కడే కూచోబెట్టేసి
ఆ వాళ్ళు అట్లా కూర్చోపెట్టాలనే ఉండదు కానీ భక్తులు ఎక్కువయిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి
ఆ ఇంకా మెయిన్గా అక్కడ నుండి మళ్ళీ ఇంకా వేరే షెడ్ లోకి వేసేటప్పుడు ఇంకా మేము టికెట్ తీసుకొని బయటకి వచ్చినాము ఆడ ఉన్నప్పుడు దేవుడు ఊ రేగిం వచ్చింద అనమాట అది అ సలు ఇంకా దేవుడు ఉండే కాకనే అక్కడ ఊరేగింపు దేవున్ని చూసుకొని అక్కడ మంచిగా కూర్చొని అంత ప్రశాంతంగా
ఆ ఊరేగింపు అంటానారు అన్ అంటే ఏ దాంట్లో చేసారు.
ఆ లేదు అది ది దేవుడిని పళ్లకి మోసుకొని అట్లా తీసుకొని వచ్చినార అనమాట. అందరు వాళ్ళు అక్కడ పని ఉండే పూజలు ఇంకా సేవ చేసేకి వచ్చింటారు. కదా భక్తులంతా.
హుమ్
వాళ్ళు అన్ అందరు దాన్ని తీసుకొని వస్తారనమాట అమ్ తిరుపతిలో మాడవీధులు అంటారు కదా వాటిని.
అవునవును
దాంట్లో అంతా తీసుకొని ఆ మొత్తం దేవుడిని అంతా అట్లంతా తీప్పించుకని మళ్ళీ తీసుకోపోయి, లోపల పెడతారంట. ఆ చానా బన్ బాన్
ఆ నేను వెళ్ళినప్పుడయితే అలా ఏం జరగలేదు. కానీ ఆ మంచిగా దర్శనం అయింది మాకు. ఫోర్ అవర్స్ పట్టింది అంతే దర్శనానికి. బా మంచిగా అనిపించింది ఎక్కడ కూడా అక్కడ ఫెసిలిటీ ఫెసిల్ టీ తీసు కూడా మంచిగఉంది ఎక్కడ ఆ
ఆ మీరు హోటల్లో తిన్నారా లేకపోతే అక్కడ వేంగమాంబ అన్న అన్నదానమ్ క కడ తిన్నార
ఆ మేము అక్కడ అన్న ప్ర్రసాదం అక్కడే తిన్నాం మేము వేంగమాంబ అది అక్కడ ఉంటారు కదా అన్నప్రసాద కేంద్రం ఉంటుంది కాదు కదా పెద్దగా ఆ అక్కడ అలా అక్కడే తిన్నాం
హుమ్ అ సా
చాల అక్కడ కూడా ఫుడ్ కూడా మంచి బాగా మంచిగా టేస్ట్గా అంతా బాగుండింది. వాళ్ళు బా రిసి వ్ రిసీవ్ కూడా బాగా మంచిగా చేసుకున్నారు. అంటే అక్కడ ప్లే ప్రెజెంట్ గా ఉంటది చూడ్డానికి కానీ నీట్ గా ఉం సరే ఆ ఒక ఆర్ట్ ఆక్ ఆట్ నాకు తెలుసా అక్కడ ఒక ఆర్ట్ ఉంది. తెలుసా నికి. అంటే పెద్దగా ఆర్ట్ చే ఆ ఆర్టిస్ట్లు ఎవరో, గీసి బొమ్మ గీసి పెట్ పెట్టినారు. హలో హలో
హలో
ఆ అక్కడ అన్నప్రసాద కేంద్రంలో, ఒక ఆర్ట్ ఒక ఆర్ట్ ఉన్నాది చూసారా అండి.
అయోండల్లో అంతా ఎక్కడెక్కడ దేవుడు ఫస్ట్ వచ్చినారు ఏమి అనే దాని గురించి అంత కదా.
అవును
ఇ ఆర్ట్
చాన చనా బాగుంటది ఆ ఆర్ట్ కూడా
ఆ కానీ ఇంకా తిరుపతి స్టోరీ నాకు కొంచెం కొంచెం తెలుసు అనమాట అదేమో ఆ అమ్మవారు అల్వేలు అమ్మవారు అల్లిగేసి వచ్చేసింటే ఆ మ్మ్ మహావిష్ణువు వెతుక్కుంటూ ఆమె కోసం వచ్చి ఇక్కడ ఏడుకొండల్లో ఉంటారంట ఒక ఆవు వచ్చి ఆయనకు పాలంతా ఇస్తుంది ఇట్లా ఇట్లా కథలు అన్నీ విన్నా నేను నిజమేనా అవన్నీ మీకేమన్నా తెలుసా
నిజమనేం తెలీదుగా ని అంటే నిజమో కాదు తెలీదు కానీ నేను కూడా విన్నా చిన్నప్పుడు నుంచి మా బామ్మ చెప్పేది ఇంకా చానా పుస్తకాల్లో చూస్ నా చానా అంటే చిత్రాలు వస్తాయి కదా దీంట్లో ఆ టీవీలో అవి దానిలో చూసినా అక్కడ చూసిన మా తెలుగు సార్ చెప్పింటే అక్కడ కూడా విన్నా అది కాని నమ్మలేం పూర్తిగా నమ్మలేం పూర్తిగా తప్పు కొని చెప్పలేం కానీ నమ్మకం అంతే నమ్మకం ఉండాలం
ఇప్పటికి కూడా కలియుగంలో ఉన్న ఒక ఒక దేవుడు నిజమైన దేవుడు అని తిరుపతిలో ఉండే స్వామిని అంటారు అవన్నీ నమ్ముతారా మీరు
ఆ నమ్ముతాం ఎందుకంటే ఆ చనా వరకు అది నిజం అనిపిస్తాది అ ఎందుకంటే చనా పురాణాల్లో అట్లా రాసి ఉండేది పుజారులు అందరు చానా మంది చెప్పారు కాబట్టి నమ్ము నమ్మాల్సి తే కదా
స
నాకైతే నమ్మకం ఉన్నాది
ఇంకా తిరుపతిలో ఊరికే అది చూసుకొని వచ్చేస్తారా లేకపోతే ఇంకా ఆంజనేయ స్వామి జపాలి అని అవన్నీ చూసుకొని బాగా అంతా వచ్చినారా
అలా అక్కడంతే మేము వెళ్లేది మేము మో మాకుప్పుటికే టైమ్ సరిపోట్లేదు అందుక గాని దగ్గర చానా పనులునిన్ పి అందుకని మేము వ
ఆ ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అన్ని చూసుకోనొచ్చేయండి
అంతే కదా చూసుకొని వస్తాం మేము మీరె
నేనా నేను ఒకే ఒక్కసారి వెళ్ళినా ఇప్పుడు వరకు
ఓ
ఆ
మీకు ఏదన్ ఏది బాగా నచ్చిందన్ టైంలో అంటే తిరుపతిలో పైన తిరుమలలో
ఆ ఫస్ట్ అయితే అక్కడ ఆ మాడ వీధుల్లో కూర్చొని స్వామిని ఊరేగిస్తున్నప్పుడు చూస్తా ఉండేది ఇంగ దాని తర్వాత స్వామివారి దర్శ్ మూడోది వచ్చి లడ్ తిరుపతి లడ్డు అన్నప్రసాదం
హు
ఆ కాకపోతే అన్నప్రసాదం దగ్గర నేనే ఏమనుకుంటాన్నా అంటే అంత అంత ఫాస్ట్ గా తి తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఇబ్బంది అక్కడ
ఆ అవునవును
హ్మ్
అయినా కూడా ఆ సరే మరి
హ్మ్